హలో
హలో
కంకణాలు చేయడం అయిపోయిందా అమ్ములు అయ్య ఎంత కట్టం వచ్చేనే
ఏం చేస్తున్నావ్
టాక్ ఐ టాక్ విత్ యు యు వాట్ ఆర్ యు డూయింగ్ రె
కంకి కాలుసుకుంటున్నా
ఓహో మీకు ఉందా
ఏంటిది
కంకుల చెట్లు
అమ్మది
ఉహు మాక్ లేవా అ మరి మాకు లెవ్వా ఏమో మాకు ఏం తెలుసు వాట్ రె వాటు వాటు
ఏం లేదు ఏం చేస్తానవ్
ఏం లె నా పో నా పక్క పోండ ఒకడు కరేప్ పిల్లి అచ్చింది
కర్రె పిల్లనా
పిల్లి పిల్లి
పిల్లనా
పిల్లిని ఏమో అంటారు కాదు హిందీలా ఏమంటారు?
ఆడపిల్లే
కాదు
కర బిల్లి యా
బిల్లి హిందీలో బిల్లి, ఇంగ్లీష్ లో క్యాట్, తెలుగులో పిల్లి మీసమ్ లేని పిల్లి అచ్చింది. ఏ ఏ ఏ అది పక్కలో పక్కలో అలనే పోదు అల్ల అదేంటది అదే దెంట పాలు వద్దు అంటే లెవ్వు అవి బయల్లా అది గంజు పంపిన నీళ్ళు జాలంట్లో పోసిందమా అమ్మ దానిని
అ జాల అట్లా పోసింది. ఉ జె
పోయ్యకంటే అయిపో మంచిగా పో ఇచ్చే పోసేటోళ్ళు
ఏందే
జ్ఞ హలో
హలో
ఏచుప్ రె చిప్పు చప్రి చప్రి
ఏం చెప్పాలి ఏం చెప్పాలే
నువ్వే చెప్పాలి. ఏం లేదు పండుకున్నాం ఇట్లా.
ఊకా వన్నకునుదేనా
ఆ
ఇది చ్చి
ఆకలియితే అంది. మా అమ్మ ఇంకా కూరలు వండుతలేదు.
తినప్ప ఏనావు
ఏమొ అవ్వ ఏ మా కూడాళ్ళ అసేషయం మారుకుంటారు అడిప్పు
నువ్వురే వాళ్ళతో ఆడుకుంటా అయిపోయిన
ఎమ్ చేద్దాం
నువ్వు అడుకోబొయినవా వాళ్ళతోనే
అవు ఎ వళ్ళు నన్ను ఆడిపించుకోరు ఈసారి వాళ్ళ అడ పైసలు పైసలు పెట్టి ఆడు కుంటార
హ్మ్
చెప్పు
పైసలు పెట్ట ఆడా కాన ఆడుతాడు కావచ్చు
ఓ ఉన్ నీ కెట్లుంది ఒ అమ్మా ఓ దానికే తెలవాలి ఆ మెమ్ చెత్తాది గిరగిర తిరుగుతాది అటు ఇటు ఇంట్లో బయటికి ఆ మీ మమ్మీకి హెల్ప్ చేయిపొండి ఈ అమ్మా మ్మలకి హెల్ప్ చేస్తే మనం పోయి చెట్ల కింద కూకుంటాం ఇగా
ఎందుకు
ఏ నా పక్క పండు పిల్లి అట్నే చెత్తాది నీకి ఆవ్ పిల్లి బొత్తు అంత ఆ అది చేసి ఫస్ట్ షర్ట్ మీద దాన్ని పాలు వేయకుండా ఎట్లా చేత్తాదొ తెలుసా అన్నం వుచ్చ పోసుకొని నాకుతుంది ఆ టాయిలెట్ ను అన్నం పోస్తా టాయిలెట్ అన్న దానికైతే ఆ నాకుతాది దానికి బయటికీ పెట్టి
బయట కు పాంపియా పొల్లు
ఇ ఎంత ఘోషణ పోతలేదు బయటికి కుక్క తోడు కూడా తరనించినా బయటకి కసలకే పోతలేదు
ఎక్కనైన ఊళ్ళో అడిష్ పెట్టి రావలి
పాపం మూగ జీవి కదా ఎండ కాలం సచ్చ్ పోతాది నీళ్ళు లేక
అవునా
ఆ
మదన్ బయట్నే కట్టేయాలి
ఏ అట్టే అలా దానికి రెండు మీసాలు వచ్చినాయి రెండు రెండు ఉన్నాయి దానికి మీసాలు
వాటిని కజ్జెయ్యాలి పిల్లలకు మీసాలే ఉండవు కదా మీసాలా ఎట్లా వత్తాయి
ఈ దాని రెండు మీష్ మీసాల తోటి గుంజాకు కట్టేయాలి పెట్టి ఇట్లా అంటే మియా మియా మియా అంటది కావచ్చుగా
అయితే వాటి మీసాలతోనే పెద్దగా ఉంటాయి కట్టుళ్లి చిన్నగా ఉంటాయి అద్లల్లి పాపం ఏడుత్తాది
హు యి ఏడ్చిన ఏం లేదు అది ఆ మరి ఆన్నే వాషరూమ్ పోస్తు ఆన్నే పోస్తోంది అన్నే నాకుతాద
అవునా
అదే పని చేయ్యాలె రేపు మా ఇంటికి రా ఇద్దరం చిపిరి కట్ట పట్టుకుందాం నేను కట్టే పట్టుకుంటా నువ్వు చీపిరి కట్ట పట్టుకో డోరు పెడుదాం కుమ్ముదం
ఆహ
అది అది ఒకసారి మా ఇంట్లోలకు ఒక పెద్ద పిల్లచ్చింది కుక్క కోడి పిల్లల్ని పడుతననీ వచ్చింది అది ఫస్ట్ ఒక్క రోజు వచ్చి కోడి పిల్లల్ని ఎతుకొని పోయిం ఉ ఏ మీ ఇద్దర ఆ మంచల పండు కొని మీ కుమి బెడ్ మీద పండుకొని మీల్క్ మిల్క్ కం సుతన్నం చి నీనో సెల్ సుత్తన మా నాన్ననో పిల్లి మొకం చుతండు పిల్లచ్చి ఎత్తుకపోతంటే కూడా ఇట్లిట్లిట్ల చూతండు చూతంటే ఇగ నెక్స్ట్ డే వచ్చింది ఇగ మా నాన్న మా మమ్మీ మా డాడీ నేను కట్టే పట్టుకొని చింపిరి కట్టే పట్టుకున్నది దంచుడే దంచుదాం దాని ముడ్డి మొత్త ఎర్రాగయింది ఏం చేద్దాం ఉవ్వా ఏ కావాలే హ సరే గని నాయి అసైన్మెంట్ ఎప్పుడు రా రాశిత్తవా
రేప ఆ లెవ్వు నాకాడ రేప్ ఇప్పుడు నేను ఇంటికాడుండను నేను బైకాడికి పోత ఆ టమాటాలు తెంపాలట
ంటలింకున్నాయనే
ఆ
య్య ఏం కష్టం వచ్చిందిరా నీకు గోసచ్చి పడ్డది కదా బక్క అయితానవు కావచ్చు ఇగ మొత్తం ఎండకు పోయి కర్రే బొగ్గులాగా అయితానవు కావచ్చు కర్రే అంటే ఎండ వి యి ఎండకు పోయి ఇంట్లోకచ్చే వరకు బొగ్గులా కనపడతానవు కావచ్చు చీకట్ల కనపడుతనవా మరి మీ చెల్లలకు మీ అక్కలకు
అవ్ పడుత
ఏ ఊకో ఊకో ఆదా గా పిల్లి కర్ పిల్లి
కర్రపిల్లి మాట్లాడుతుదా
ఆ ఆ ఉమ్ దానికి మనకి మన లాంగ్వేజ్ వచ్చ పిల్లికి మ్యావ్ మ్యావ్ అను పిల్లి ఇనా వాడ్డేదా
ఆ వినపడది మ్యావ్ మ్యావ్ అంటుంది తంత ఆడవాడి చట్టం ఉన్నది అది గ్యాస్ వంటి పిల్లుల్ని చూస్తే నాకు మండుతుంది తీసుకో బా ఇక్కడ నేను వదిలేసిత్తా ఏతులు బాగా చేస్తాయి పిల్లులు గ్యాస్ వంటియి
ఇంకా న కట పట్టుకొని కూడాడత క సరుతుందా
కతి వయితురం బర్వననా వర్త
ఉమ్ అవి పిచ్చ పిల్లీలు గతలే చేస్తాయి అవునవును వాటిని పెంచుకోవదు వదిలేసి రావాలి అక్కడ గట్టమ్మ కాడ ఇ పెంచుకోము ఆ సరే బాయ్
ఉమ్ సరే బాయ్ అబా మీ పిల్లిగా అయ పిల్లల లేక ఉనాధ ఉమ్